ఎలా ఉన్నార్
హలో హాయండి ఆ వినిపిస్తుందండి ఆ ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
మ్ మ్ చేస్తానని చెప్పాను కదండి మీరు మర్చిపోయారేమో అదే ఎలా వండుతున్నారు ఆ ఆ పదార్థం స్వీట్ అడిగాను కదా మొన్న స్వ్వీట్ ఎలా చే చేస్తున్నారు అన్నారు కదా ఆ ఐటం గురించి
అవునండి అవునుడి అవునండి మనం తీసుకునే ఫుడ్ మీదే మన హెల్త్ డెవల అయ్యి హెల్త్ డిపెండ్ డై ఉంటందండి మన హెల్తీ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ మంచిగా ఉంటుందండి
ఆహారం గురించి ఆ
అండి మీ వాయిస్ కట్ అవుతుందండి బ్రేక్ అవుతుంది సిగ్నల్ రావట్లేదను కుంట బేబీ ఆ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఒకసారి ఉండండి నే నేను బాగా సెట్ చేస్తాను మీరు ఆ కాలు వదిలి వెళ్ళకండి నాది అయిపోతు అయిపోతుంది టేనే నీను కొంచం కొంచం అదే స్వీట్ షాప్ కేళ్ళాను అందులో ఆ బాదం బాదం క బర్ఫీ అనుకునుకుంటా క ూ బర్పుయా బాదం క బర్
ఆ కాజుకా బర్ఫీ ఓకే ఓకే మొన్న మీకు పంపించాను కదండి అదేనా ఓ
ఆ అందరడుగుతున్నారు అందులో దాంట్లో చాలా పోషకాలు ఉన్నాయి ఎట్లాగా అని అడుగుతున్నారు సో
బర్ఫియానలి చిక్కీ ఇగ ఏదైనా మనకి మనం తీసుకున్న ఫుడ్ మీద మన హెల్త్ డిపెండ్ అవుందండి ఇప్పుడు కాల్ల ఇప్పుడు మీరు అన్న కాజు బర్ఫీ అనుకోండి ఇప్పుడు న్ డ్రై ఫ్రూట్స్ అన్నిీ బాడీకి మంచివే
మ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఆ డ్రై ఫ్రూట్ అ బాడీకి మంచి అండి పిల్లలు కొంతమంది ఏంటండి మిల్క్ అసలు సరిగ్గా తీసుకోరు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసి పౌడర్ లాగా రెడీ చేసి పెట్టామనుకోండి అందులో వేసి ఒక ఒక స్పూన్ ఇస్తే చాలా మంచిదండి బాడీకి ఇప్పుడు బాదం గాని పిస్తా గాని జిడిపప్పు గాని ఇవన్నీ డ్రై రోస్ చేసి మనం పిల్లలకి ఇస్తే వాళ్కి హెల్త్ క్ హెల్త్ మం చి బాడీకి విటమిన్స్ కూడా అందుతాయండి
మ్ బాగా చెప్పారండి అందుకే ఈ రోజ్ నేను అదే మీరు చెప్పినట్టు పల్లి అన్నారు కదా పల్లి చే ప చ్చడే చేసానండి అందులో నేను కొత్తిమీరి కరివేపాకు వేసానండి అలాగా పల్లీలు పుట్నాలు వేసానండి అంటే మనకి మ్ అది ఇంకా మొత్తంలో ప్రోటీన్ రావాలి అంటున్నారు కదా మీరు చెప్పింది కూడా కాజు బర్ఫి కూడా చాలా ఆ ప్రోటీన్ ఏ అన్ కుంటా అది కూడా అది చాలా బాగా ఇష్టంగా తిన్నారం అందుకనే అది మీరు పంపించిన తర్వాత సో అప్పుడు అన్ అప్ అప్పుడు వెంటనే అడిగాను కదా ఇది ఎలా చేసావు అని దానికోసం ఒకసారి కనుకుందామని అన్
కాజు బర్ఫీ కాదండి ఇప్పుడు సున్నుండలు కూడా చాలా ఈజీగా ఉంటదండి సు ఇనుప సున్నుండలు ఉంటాయి కదా మిినప సున్నుండలు అవి కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా జస్ట్ ఒక మనకి బెల్లం బెల్లము మీన్ప గుండ్లు నెయ్యి ఉంటే సరిపోతుందండి
అవు చెప్ అవునండి నెయ్యి కూడా అవును నె్యి కూడా అయ్య పరిగడపున నెయ్యి కూడా
అవును నేను కూడా విన్నాను పరి గడుపునా నెయ్యి నెయ్యి ఒక స్పూన్ ఇస్తే చాలా హెల్త్ి మంచిదంట టరు
అ
ఇప్పుడు నెయ్యనే కాదండి ఇప్పుడు పిల్లలకి డైలీ నెగ్గిస్తే కూడా వాళ్ళు కూడా బాడీ కి ఎో స్ట్రాంగ్ ఉంటదండి పాలు గాని ఎగ్ గాని డైలీ ఇవ్వాలండి పిల్లలకి
అ
ఇప్పుడు ఎదిగే ఏజ్ కదండి పిల్లలది కంపల్సరీ డైలీ ఇవ్వాలండి
అ
ఇంకోటండి పిల్లలకి ఆ డైలీ డైలీ